అ హలో వినిపిస్తుందా అండి హలో
వినిపిస్తుందండి
బాగున్నారా ఆ వినిపిస్తుందండి బాగున్నారా అండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నమన్ తిన్నార అన్ అండి
ఆ తిన్నమండి మీర్ తిన్నారా అండి
ఆ తిన్నది ఇంతకు ముందే తిన్నామండి ఏం కర్రీ చేసారండి
మేము మటన్ చేసామండి
హలో
హలో వినిపిస్తుందా అండి
ఆ ఎందుకో స్టక్ అవుతుందండి మధ్యలో వాయిస్
లేదండి మాకు క్లియర్ గా వినిపిస్తుంది మీ వాయిస్
ఓకే ఏం కర్రీ చేస్తారండి
మేము మటన్ చేసామండి మీరేం చేసారండి
మేమా అండి ఆలు కర్రీ చేసానండి
అవునా అండి
హ్మ్ అయితే మా దగ్గర పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి మీ దగ్గర ఎలా ఉందండి పొల్యూషన్
మాది పల్లెటూరు కదండి అంత పొల్యూషన్ ఏమి ఉండదు ఎక్కువ సిటీ లోలో అయితే అంటే మేము అంటే నేను పాస్ట్ లో స్టడీస్ కోసం హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి అప్పుడు పొల్యూషన్ బాగుండేది సో ప్రజెంట్ నేను ఇంట్లో ఉన్నాను కా బట్టి పొల్యూషన్ అంతా ఏం లేదండి
ఓకే అండి మా దగ్గర అయితే పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటదండి ఏంటంటే మా దగ్గరలో ఒకటి ఫ్యాక్టరీ ఉందండి దానివల్ల పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ వస్తుందండి ఇప్పుడు స్కూల్స్ కూడా దానికి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి పిల్లల కూడా లంగ్స్ ఎఫెక్ట్ లాంటివి ఎక్కువ వస్తున్నాయండి
బా అంటే పొల్యూషన్ అంటే చిన్న పిల్లలు బగ్ బాగా ఎఫెక్ట్ అవు
వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటది కదా అన్ టే అందుకే తొందర లంగ్స్ ప్రాబ్లం అంటే శ్వాస తీసుకోవడానికి అంటే ఆ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న స్కూల్స్ లో కూడా ఆ ఆ శ్వాస తీసు కోవడానికి కూడా చాలా మంది ఇట్లా పిల్లలు హెల్త్ ఇష్యూస్ వల్ల డ్రాప్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నెక్స్ట్ ఇంకేంటంటే ఇంట్లో అంటే దాదా నార్మల్గా ఇప్పుడు ముందు కాలం లేన్ ఏంటంటే మొత్తం సైకిల్ కచరం అవి ఎక్కువ వాడేవాళ్ళు కదండి దాని వల్ల పొల్యూషన్ అనేది అసలు ఏం లేకుండే ఇప్పుడు వచ్చేసరికి ఇంట్లో ఎంత మంది ఉంటే ఒక ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నరు అనుకో ఒక దాంట్లో జెంట్స్ ఒక త్రీ మెంబర్స్ ఉన్నా కానీ త్రీ బైక్స్ అంటే ట్రాక్టర్స్ ఆటో కార్ అట్లా తీసుకోవడం వల్ల కూడా పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి
మెయిన్ వెహికల్స్ వళ్ళ పొల్యూషన్ ఎక్కువ అవు అతుందండి ఎందుకంటే డీజిల్స్ పెట్రోల్స్ అవి ఇవి యూజ్ చేయడం కాబట్టి కంపల్సరీ దాని వల్లనే ఎక్కువ పొల్యూట్ అవుతుంది ఎయిర్ పొల్యూట్
అదే ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ అవి ట్రాక్టర్స్ నెక్స్ట్ లారీ అవి ఎక్కువ వెళ్తున్నాయంండి మా దగ్గర నుంచి అయితే ఇంకా పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ వస్తుందండి
మా సైడ్ అంత పొల్యూషన్ ఏం అవదు అండి అంటే సు వాళ్ళు ఎందుకంటే ఆల్మోస్ట్ పల్లెటూరు కాబట్టి మాసైడ్ కష్లాలు అవి ఆ చెట్లు ఎక్కువ ఉంటాయి సో పొల్యూట్ పొల్యూషన్ వల్ల వచ్చిన ఎయిర్ కూడా ప్రాబ్లం లే కుండా అంటే అంత ఇబ్బంది ఏ ఉన్నదండి ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే పల్లెటూరు అంటేనే ప్లేస్ ఎక్కువ ఉంటది
ప్లేస్ ఎక్కువ ఉంటది ఇంకేంటంటే చెట్లు కూడా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంటది కాబట్టి ఎక్కువ చెట్లు ఉంటాయి వచ్చిన పొల్యూషన్ మొత్తం కార్బోహై కార్బన్ డైఆక్సైడ్ మొత్తం చెట్టు పీల్చుకుంటాయి కదండి
ఆ అదే ఆ సీజన్ ను వేస్ట్ చేస్తారు యి సో ప్రాబ్లమ్ ఎక్కువ ఏమి ఉండ అవుతది కానీ ఎక్కువ అవ్వదు
అదే హెల్త్ కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది మా దగ్గర పొల్యూట్ ఎక్కువ అయ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేటివి ఎక్కువ వస్తాందిండి తొందర రియాక్ట్ అయిపోతారు బాడీ మొత్తం అస్సలు తట్టుకోలేకపోతుందండి ఇంకా ఏంటంటే మాది మాది కొంచెం లాస్ట్ టు అంటే మా ఇల్లు కొంచెం లాస్ట్ ఉండడం వల్ల ఏంటంటే మా దగ్గర కొంచెం చెట్లు ఉన్నాయంండి మామిడి చెట్లు జామ చెట్లు వేప చెట్లు అట్లా చుట్టుపక్కల చెట్లు ఉండడం వల్ల అంటే పిల్లలు స్కూల్ క వెళ్తే పొల్యూట్ అనేది ఎక్కువ ఉన్నదండి తర్వాత ఇంటికి వచ్చేసరికి నార్మల్ వాతావరణం బాగుంది
ర్ కొంచం ఆ అంత ఇబ్బంది ఏం ఉండదం
మ్ ఇంటికి వచ్చిన తర్వాత అంతే మీ ఇబ్బంది ఉండదు కానీ బయటికిళ్ బయటికి వెళ్ళడానికే భయం ఇస్తుందండి మొత్తం పొల్యూషన్ పొల్యూషన్ అసలు ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయంండి ఇప్పుడు
ఆ అవునండి ఇంకా
మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయండి
చాలా ఎక్కువ ఉన్నాయంండి ే మొత్తం ఇంట్లోనే ఉంటున్నాం
ఈది సమ్మర్ వచ్చేసింది కానీ అసలు ఇది చలికాలమా ఎండాకాలమా వర్షాకాలమా అనేది అసలు ఏం అర్థం అవుతలేదండి ఇప్పుడే వర్షాలు వస్తున్నాయి మార్నింగ్ టైం వచ్చేసరికి చలి పెడుతుందండి మధ్యాహ్నం వ చ్చేసరికి బాగా ఎండోచ్చేస్తుంది పిల్లలు వన్ టైమ్ స్కూల్ కదండి వెళ్ళొచ్చే వరకి మొత్తం అలసిపోతున్నారండి
ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం మబ్బు వస్తుంది వర్షం వస్తుదేమో అని భయం వస్తుందండి
అప్పుడప్పుడు చినుకులు కూడా వస్తున్నాయండి చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి
మొన్న రీసెంట్ గా టూ డే టూ త్రీ డేస్ బ్యాక్ వర్షం కూడా వచ్చింది
ఇప్పుడు కూడా మా దగ్గర వర్షం వచ్చిందండి
ఆ అదే అలా పై పేస్ సీజ్ అంటే సమ్మర్ కాకుండా మొత్ త్తం మొత్తం సీజన్ మొత్తం చేంజ్ అయిన
అంటే టైమ్ టైమ్ కి ఆ సీజన్ అననంటే మొత్తం వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తొందర ఎఫెక్ట్ ఐతాయండి జలుబు దగ్గు కో మొత్తం ఫీవర్ అ ట్లా చిన్న చిన్నగా స్టార్ట్ అయి హెల్త్ ఇష్యూస్ పెద్దగా అయిపోతు అట్లా అయిపోతున్నాయండి ఎండాకాలం కాబట్టి మొత్ త్తం ఎండలు వచ్చేస్తే దానికి తగ్గట్టు బాడీ డిహైడ్రేట్ కాకుండా కొంచెం వాటర్ మిలన్ కీర దోసకాయ ఉంటది కదండి అవి ఎక్కువ ఫ్రూట్స్ లా ఫ్రూట్స్ ఎక్కువ తీసు కచ్చి ఉంచుతున్నామండి పిల్లల కోసం అంటే ఎండ కెల్లె వాటర్ మిలన్ దోసకాయ ఆ నెక్స్ట్ గ్రేప్స్ తు అవి కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి మాత్రమే ఎక్కువ తీసుకొస్తున్నాం అండి ఏంటంటే పిల్లలు స్కూల్ ల్ల వచ్చేసరికి బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుందండి ఎండకి ఆఫ్టర్నూన్ కరెక్ట్ ఎండకి వస్తారు కాబట్టి వాళ్ళ కోసం అనేసి వాటర్ క్వాంటిటీ ఎక్కువున్న ఫ్రూట్స్ తీసుకొచ్చి ఉంచుతున్నాం అండి
అంటే వెళ్లేేది అంటే కొంచెం పొల్యూషన్ ఉన్న ప్లేస్ లెస్ లో వెళ్తారు కాబ
ఇక మన దగ్గర అదే ఉందండి మా దగ్గర స్కూల్ కూడా అంటే దాదాపుగా అవే స్కూల్స్ ఉన్నాయంటే దాని దగ్ గ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఇక మాకు ఎటు ఛాన్స్ వేరే దగ్గర లేదండి
బయటికెళ్తే కంపల్సరీ పొల్యూట్ అవుతాది అన్నట్టు వెదర్
కానీ ఇప్పుడు ఏంటంటే మంచిగానే అండి కొంచెం ఇది ఏంటి ఛార్జింగ్ బైక్స్ వెళ్ళినాయి దాని వల్ల పొల్యూట్ అనేది కొంచెం తగ్గియడం అవుతుందండి గవర్నమెంట్ కూడా
కరెక్టే అండి కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పొల్యూట్ అవ్వదు బట్ కొన్ని కొన్ని ఛాన్సెస్ లో కొంచెం ప్రాబ్లమ్ కూడా అవుతదండి
అవునండి ఏంటంటే ఛార్జింగ్ అయిపోతే
అది అది కూడా కరెక్ట్ అండి మీరన్నది కూడా బట్ ఏంటంటే ఆ అది చార్జింగ్ ఎక్కడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది సడన్ గా కొన్ని కొన్ని సార్ల దానికదే పేలిపోతుందండి అంటే ముందు మేము చేసేందాక అంటే నేను వర్క్ చేసి ఉన్న ప్లేసెస్ లో ఎలక్ట్రిక్ వెహికల్ స్పాన్సర్ చేసే వాళ్ళం అండి సో అవి చాలా పేలిపోయినాయి అనేసి అలా కూడా చెప్పింది అన్నట్టు కస్టమర్స్
కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల కూడా, ఏంటంటే సడన్ గా ఏదైనా ప్రాబ్లం మీద అంటే బాగా లాంగ్ వెళ్ళినా కానీ సడన్ గా ఛార్జింగ్ అయిపోయినా ఇబ్బంది అయి పోతది
అవునండి
వీటి వల్ల ఏమో పొల్యూషన్ అయిపోతుంది ఇంకేంటంటే అంటే ఇప్పుడు మనం బైక్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటేసారి చూడండి మొత్తం బ్లాక్ ఎయిర్ వచ్చేస్తది బాగా స్మెల్ వచ్చేస్తుందండి మ్మ్
ఇంకా మనం మనకే అలా అనిపిస్తే చిన్న పిల్లలు ఇంకా చాలా ఇబ్బంది పడతారు ఇంగ వాళ్ళకి అంటే దానికి ఎలా రియాక్టవ్వాలో కూడా వాళ్ళు వ
ఏదిో నార్మల్ గ అంటే ఏరేమో అనేసి వాళ్ళ అనుకు కుంటారు కానీ అది చాలా డేంజర్ ఏ అనేసి వాళ్ళు తెలుసుకోలేరు కదండి ఇంకా వాళ్ళు బయట ఆడు కోడానికి అట్లా బయటికి వెళ్తారు కాబట్టి ఇంకా మ్మ్ చుట్టుపక్కల బైక్స్ అవి ఇవి ఎక్కువ వెళ్తా ఉంటా టాయి కాబట్టి పొల్యూట్ అనేది ఎక్కువనే ఉంటదండి మా దగ్గర దాని వల్ల దాన్ని నివారించడం అనేది చెట్ల వల్లనే అవుతందండి ఇంకా దేని వల్ల కాదేమో అనిపిస్తుంది
ఫ్యాక్టరీ ఆపేసిన ఆపేసినా కూడా అంటే ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతది సో అలా ఇబ్బంది అవ్వకుండా మనం మన హెల్త్ ని బాగా చేసుకోవాలి అంటే కంపల్సరీ చెట్లు ఉండాలి ఇంకా
ఆ ఏంటంటే చెట్లక్ ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఏ విధంగా యూజ్ అవుతుందో మన బాడీకి ఆక్సిజన్ అనేది ఎంత అవసరమో చెట్లక్ కార్బన్ డైఆక్సైడ్ అనేది సేమ్ మనకి ఆక్సిజన్ ఎలా ఉపయోగపడుతుందో వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ ఆ విధంగా యూజ్ అవుతుంది కాబట్ టి మనం చెట్లు ఎంత అంటే ఆ నాటతామో మన హెల్త్ ని మనం కూడా ఎక్కువ సంవత్సరాలు గ్రోత్ చేసుకున్నట్ అయిపోతదండి
ఇంకేం చూస్తున్న అవునండి
మీ దగ్గర ఉన్నాయా అండి చెట్లు
ఆ ఉన్నాయండి అం అంటే మాది పల్లెటూరు కాబట్టి మా ఇంటి చుట్టూ అంటే మా కారిడార్ లో కూడా చెట్లు ఉంటాయి అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి పెరట్ లో ఇంటి వెనకనే పెరడ్ ఉంది కాబట్టి చెట్లు ఉంటాయండి ఇంకా వర్ష షా కాలంలో అయితే ఇంకా మేము కొన్ని కొన్ని వేసుకుంటాం అండి లైక్ ఆ మక్క కాంకులు అనేసి అవి కొన్ని కొన్ని అలా వేసుకుంటాం మా మాకు మామిడి చెట్టు జామ చెట్టు కొన్ని పూల చెట్లు సీతాఫలం చెట్ లు అల కొన్ని కొన్ని ఉన్నాయండి
ఓకే మా దగ్గర అయితే మా చుట్టుపక్కలయితే మామిడి చెట్టు జామ చెట్టు సీతాఫలం చెట్టు నెక్స్ట్ ఇగ ఏంటంటే ఇ వేప చెట్టు ఇవే ఉన్నాయండి ఇక మాకు ఎక్కువ ప్లేస్ లేదండి మరి కొంచెం ప్లేస్ తక్కువ ఉంది ఇక్కడ చెట్లు పెట్టాలన్నా కానీ ప్లేస్ లేదండి
మా మా ఇంటి అంటే మా ఇంటి ముందు కూడా ఇట్లా పూల కుండీలు ఉన్నాయండి దాంట్లో కూడా మంచి అంటే యూ మెడిసిన్ లాగా యూస్ యూజ్ అవ్వే
ఆ తులసి చెట్టు మనీ ప్లాంట్స్ అట్లాంటివి పెట్టడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి తొందరలో వస్తుంది అనేసి అంటారు అండి మెడిసిన్స్ ఫ్లేవర్స్ కూడా దాంట్లో ఎక్కువ ఉంటాయంండి
ఆ అదే అండి కిడ్నీస్ లో స్టోన్ అయితే తింటారు కదండి ఆకులు ఆ కొన్ని కొన్ని అంటే డిఫరెంట్ అంటే హెల్త్ కి సంబంధించిన చెట్లే పెట్టు అంటే మొక్కలే పెట్టుకుంటామండి
సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలండి
థ్యాక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్